హలో ఏం చేస్తున్నావ్ ఏమి
తిన్నా
తిన్నా
ఏం కూరా
ఎంగూ టమాట
అవునా
అవును మీదేం కూరా తిన్నార
ఆ తినేసా
ఏపురా
పన్నీపుర
మంచిగా మాట్లాడాలి.
అదే ఎం చేసిన మీరు
తిందుల్ నమిట్టే
అంతేనా
ఉ అవును తిన్నారా మీరు.
తిన్నాం ఇంతకుముందే తిన్నాం
మేమి ఇప్పుడే తింటానం.
అవునా
అవును
తినండి, తినండి ఏం చేసంది మరి ఇలా మొత్తం.
ఇవాళ మొత్తం యోగా చేసిన ఉ పొద్దున్నే లేసిన లేవంగానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పొద్దు పొద్దున్న లేవక ముందే జరిగింది.
అవునా ఏం జరిగింది?
చెప్పన్న
ఊ
అయితే మేము పడుకున్నాము. లోపల డోర్ పెట్టుకొని డోర్ పెట్టుకొని పడుకున్నాము, ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది.
ఊ
ఊ అని మాట్లాడాలి
ఆ ఆ ఓకే అవును
అవును కాదు.
ఫైవ్ అయితుంద.
ఆవును ఫైవ్ అయితుంది.
ఆహా
ఆ టైంకి అట్లే మా డోర్ ఉంటదు కదా డోరు గొల్లెం దగ్గర ఇట్లా ఇట్లా సౌండ్ అయింది. ఊ చెప్పినట్టు బాగా అయితే సౌండ్ అయితే నేనుమనుకు నేనుమనుకున్నా అంటే తెలి వచ్చింది అప్పటికే మా ఇద్దరికి.
అహ వచ్చిందా
హ తెలివి వచ్చింది లెసినాము. బయట గాలి వస్తుంది కాబట్టి చ్చు అందుకే డోర్ సౌండ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం.
అనుకున్నారు
అప్పుడప్పుడు డోర్ సౌండ్ అట్లే ఆయితదనట్టు.
అవునా
హమ్ అని చెప్పి మేము అనుకున్నాము అనుకున్న తర్వాత ఆ బయట చేయరుండే
అచ్చా ఆ
చేేరు సౌండయింది
ఆహా చైర్ సౌండయింది
చైర్ సౌండయింతే అంటే ఎవరు వచ్చినట్టు ఉన్నారు అని చెప్పి అనుకున్నాం అనుకునామ్ ఏమో గాలే కావచ్చు అని చెప్పి పడుకున్నాం మళ్ళీ, అంటే నిద్ర పట్టలేదు జస్ట్ నార్మల్గా తెలితోట ఉన్నాం ని పడుకొని ఉన్నాం ఐతే ఐతే మల్లి కాసేపటికి ఏ కుగా అర్ధగంట తరు పావుగంట తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అట్లనే డోర్ కొట్టిరు
మళ్ళీ కొట్టారు ఆ ఆ
డోర్ కొట్టిరు కొట్టి ఇట్లా మళ్ళీ చైర్ సౌండ్ అయింది
మళ్ళీ సౌండ్ అయిందా ఆ
చైర్ సౌండ్ అయినా తర్వాత మళ్ళా ఒకసారి ఇంకా ఎవరు ఎవరో ఇద్దరు ఇద్దరో ముగు ముగ్గురు మాటలు వినంబడాయి జెంట్స్ ఇదే ఏ వాళ్ళు మాట్లాడి పోయిరు పోయిన తర్వాత మేము డే డోర్ తీసి చూదాం అని చెప్పి డోర్ ఇట్లా ఓపెన్ చేసి పెడితే ఓపెన్ చేద్దాం అని చెప్ చెప్పేసరికి లోపల బెడం పెట్టి పోయిరు ఇగ వాళ్ళు
యేసడంగ్ బయట పెట్టారా
ఆ బయట పెట్టిరూ
ఉహూ
పెట్టి ఇగ పోయిరు ఇగ మీమీద్దరం ఇంట్లునామ్
ఉహ్ హు
మా దగ్గర చిన్నోలూరు లేరు కానీ ఎవరు ఫోన్ నెంబర్ లేదు, ఇగ లేదు ఎట్లానా కొన్ని చూసి చూసి డోరు కొట్టి కొట్టి కొట్టి నేను బాత్ తో మీద
ఎటు మాత్రం వెళ్ళిపోయారు
ఆ నేను బాత తృం పోయినా బాత్రూమ్ పోయినా తర్వాత్
ఆ ఆ
ఇహ డోర్ కొడతా ఉంటే కింద ఉంటరు కదా
అవును
వాళ్ళు ఆంటీ లేశింది లేశి డోర్ సౌండ్ అయిత్ తన్ని అన్ని చెప్ ఏంటి అనుకుందట
అవునా
అంతల్నే ఇగ మా సారు ఆ పీల్చిడనట్టు
అచ్చా హ
ఆమె గజ్జ గజ్జ సౌండ్ విని ఒకసారీ మా డోర్ తీయరా అని చేపి అన్నాడంట
హమ్
అంటే ఆమో వచ్చి పాపం డోర్ తీసి తీచిపోయింది
అవునా
ఇగ పోయినాక అపుడు మేము మొహం కడుపుకున్నాం
ఉహ్ హు
ఏమో సారు డ్యూటీకి వెళ్ళిపోయిడు ఏను నే ను అన్నం కూర వండుకున్న
అవునా
మధ్యలో చెయ్య కూడా కాల్చుకున్న
వావ్ గ్రేట్
హమ్ ఎగ్గ్సు ఉడకపెట్టియనా
గ్రే అబ్బా
కర్రీ వండుకున్నా
ఆ ఉచ్
మాట్లాడు
సూపర్ వంట వంట
బానే చేసిన ఏమో ఎట్లున్నదో ఏం చెప్పాలేదు మా సార్ అయితే
ఇంకా చెప్పలేదా
చెప్పలేదు మంచిగా ఉన్నదా చెడ్డ ఉన్నదా అన్నది
బానే ఉంటాది లెండి మీరు చేసాక బాగుండది కానీ
తెలివదు నాది నాకైతే మంచిగానే అనిపిస్తాది
ఏం ఏం గ లేదు సార్ మరి
ఎగ్ బాయిల్డ్ ఎగ్ టమాటో టమాటా
ఎన్ని గుడ్లు చేసారు
ఐదు
ఐదు గుడ్లు చేశారా వామ్మో ఐదు గుడ్లు చేశారా
అవును
మీరు చాలా రిచ్ అనుకుంటే కదండి ఐదు గుడ్లు అంటే ఏంది చాలా రేటు
చాలా రేటు అ నేను ఓవర్ చెత్తనువ నుండి ఫోర్ డేస్ అయితాంది
అవునా ఇగ కోసంతేచ్చుకున్నారు గుడ్లు
ఆ ఏమో చెయ్యాలి కదా ఇవాళ ఎగ్స్ వండుకోవచ్చు కొంచెం మంచిగా ఉండది ఎనర్జీ ఉండదు మంచిగా
అవునా వెరి గుడ్ వెరీ గుడ్ అట్లయితే ఏం కాదులెండి మీకు ఎనర్జీ వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీరు తెచ్చుకొని తినల్సిందే
ఇక తినాలి కదా ఇగ చేసినప్పుడు ఏ ఏదో ఒకటి తింటేనే కొంచెం హెల్తీగా ఉంటాం కదా మరి ఆ ఇవుగా ఇవ్ ఎక్ససైయిజ్ చేసుకుంటూ ఏం తినకుండా ఉంటే మొత్తం శవం లెక్క మారిపోతగావచ్చుని తింటాన
అట్లేం కాదులేండి
మ్మ్
అట్లేం గాదు మీరు మంచిగా ఎనర్జీ మంచి ఎనర్జీ వేసుకుంటే మంచి ఎనర్జీ ఉంటే మాత్రం ఎనర్జీ ఉంటారు రేపు పొద్దున చాలా మంచి మంచి పిల్లలు పుడతారు ఎనర్జీ వేరు మైండ్ ఏం చేస్తారు ప్రతి ఒక్కటి మీరు
మ్మ్ తినాలి కదా ఫస్ట్ తింటేనే
అవును తినాల్లేండి తిన్నకుంటే కష్టం కద
మ్మ్ ఫుల్లు అదేంటి దోమలు కుడుతున్నాయి
అవునా
మ్మ్ లోపల కూడా దోమలు కుడుతున్నాయి బయట కూడా చాలా దోమలు ఉన్నాయి ఎంత ఇక్కడ అంతా ఏందో ఏమో అంత
అవునా మరి మీకు దోమలు బయ ల్లు లేదా
దోమల బిల్ల లేదు దోమల బిల్ల లేదు గాని అవి ఉంటాయి కదా అగర్బత్ ఇలా ఉంటాయి కదా
అవునా మస్కీటో
ఆ అద అగరు అగరుబత్తి ఇలాంటివి ఎలిగించుకుంటాం
అవునా
అవి వెలిగించుకొని కాసేపు ఉంటం లేదనంటే అంటే మరి ఆ పొగ కూడా మేమే పీల్చుకోవాలని
అవునవును
ఇగ ఎలిగియాల గూడా
అంతేలేండి జాగ్రత్తగా ఉంచుకోవాలి అవన్నీ మనం జాగ్రత్తగ ఉంచుకుంటేనే జాగ్రత్తగ ఉంటాం రేపు పొద్దున కూడా జాగ్రత్తగ ఉంటాం జాగ్రత్తగ జాగ్రత్తగ ఉంటాం
అవును
అందుకే ఆలవుట్లాంటివి కొనుక్కోవాలి లేదంటే ఇంకా వేరే మస్కీటో కాయల్స్ కాకుండా ఏదన్నా లిక్విడ్ కొనుక్కుంటే బెటర్ ఎందుకంటే మనకు కనిపించకుండా అయినా ఉంటది కావచ్చు కానీ ఈ పొగ వల్ల ముక్క అంతా బ్లే అంటే బ్లాక్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున చాలా ఇష్యూ అవుతది మళ్ళీ మనకి
లంగ్స్ ప్రాబ్లం అయితదంట నార్మల్ దేవుడు దగ్గర అగర బత్ త్తులే వెలిగించొద్దట
అవునా చాలా అదే బయట బయట బాగాలేదు పరిస్థితి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనం కూడా
అదే అందుకే ఇగ అగరవత్తుల ఎలిగిచ్చి బయట నిలబడ తం మేము కొద్ది సేపు
మాహా
అవును
కూడా అట్లా ఎలిగిచ్చి బయటనిలబడితే ఓకే పర్లేదు బానే ఉంటాది అట్లైతే
మరి లేదంటే దోమలు ఘోరంగున్నాయి ఇంట్లో అసలు ప్యాన్ గాలికి ఇవెటూ బోవట్లే
అసలు ఫ్యాన్ గాలి రావట్లే ముదే మీకు
ఫ్యాన్ గాలొస్తు ఫ్యాన్ తిరుగుతా ఉన్నది కాకపోతే మేము పైనుం బట్టి బాగా హీట్ ఉండడం వల్ల గాలి రానట్టు అనిపిస్తుంది అన్నట్టు
అవునా సో అలాంటప్పుడు మీరు మంచి కూలర్ కొనుక్కోండి కూలర్ ఉంటే బావుంటది
కూలరు ఉనిన్నట్టు కూలర్ ఉంది కాని సార్ వాళ్ళ ఆఫీస్ లో ఉన్నది కూలరు ఇంట్లో లేదన్నట్టు
ఆహా ఎందుకండి మీరు ఎక్కడ ఎందుకు పెట్టారు మరి కూలరు అక్కడ
మేము ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఉంటానం
థార్డ్ ఫ్లోర్లో ఉంటున్నారా వామ్మో రిచ్చు
థర్డ్ ఫ్లోర్ లో ఉంటే రిచ్ కాదు కాని థర్డ్ ఫ్లోర్ లో ఉంటానాం కాబట్టి అది పైనే తీస్ రానీకి ఇబ్బందైతాంది
అవునా
అని చెప్పి ఆఫీస్ మా సార్ వాళ్ళ ఆఫీస్ రూమ్ లో పెట్టినం
అవునా సర్లేండి మేడం ఇగ మనం ఇక టైం ఐతుంది కదా
సరే అండి బాయ్
సరే మేడం బాయ్ బాయ్ గుడ్ నైట్ మేడం
గుడ్ నైట్